హలో
ఆ హలో
మనము అంటే మ ఒక మ
హలో
అక్క ఇప్పటికీ కొని కొనసాగుతుంది కదా అక్క
ఆ
అంటేను ఒక మన్ వరకు వరుకు ఏ మనం పెద్దలు దగ్గరుండి జరిపింది హే ఆ సాంప్రదాయం అని ఒక పేరు పెట్టి వాళ్ళ కాలం నుంచి మన ముందు తరాలకు ఇంకా మనము పోయేటట్టు చేసిండు ఆయన వాటి గురించి మ్మ్ మీకేమైనా ఎప్పుడైనా కొత్త కొత్త డౌట్లు వచ్చినాయ వీరు ఎందుకు ఇట్ల చేస్తారని
ఆ డౌట్ అంటే ఇక మనం చిన్నప్పటి నుండి చూసుకుంటూ వస్తున్నాం కదా అండి మన తల్లిదండ్రులు మన చుట్టాలు అందరి దగ్గర మనం చూసుకుంటూ తున్నాం ఈ చెవులు కుట్టించినప్పుడు చెవులు కుట్టియడాన్ని కూడా మా మన వాళ్ళు ఒక పండుగ లాగా చేస్తారు కదా అండి చిన్నపిల్లలకి ఆ ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రులు తల్లిదండ్రులు వాళ్ళ కూతురికి అల్లుడికి పిల్ల వాళ్ళ మనవరాలు మ మనవాళ్ళకి బట్టలు పెట్టి ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళు ను కూర్చొపెట్టి వాళ్ళకు ఏమన్నా బంగారం ఇట్లా పెడతారు పెట్టేసి ఏంటంటే అంటే మేనమామ ఉంటాడు కదా అండి ఏంటి అంటే ఈ చెవులు కుట్టియడం అంటే ఓన్లీ మే మేనమామనే మేనమామ వోళ్ళో కూర్చోబెట్టుకొని చెవులు కుట్టిస్తారు అని నట్టు అవసోళ్ళు తెలుసా అండి నీకు
తెలుసు తెలుసు అవసలొల్లు వాళ్ళు బంగారం తయారు చేస్తారు వాళ్ళు మ్మ్
వాళ్ళే ఇంటికొచ్చి కూర్చొని ఆ కుట్టేసి వెళ్తారు అన్నట్టు ఏంటిదంటే ఉమ్ చెవులు కుట్టయడంలా మేనమామ ఉంటేనే కుట్టిస్తారు అన్నట్టు మేనమామ ఒళ్ళో కూర్చొని కుట్టించాలి అనేది ఒక సాంప్రదాయం మన సైడ్ మీ సైడ్ కూడా అంటే మీరు కూడా అలానే
అవును అండి ఆ మేము కూడా అలానే చేస్తాం అంటే మేనమమా నే దగ్గరుండి మేనకోడలకి చెవులు కుట్టటియాలని ఒకవేళ మేనమామలు లేకపోతే ఆ నార్మల్గా అంటే మామూలుగా మన అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా ఇక వాళ్ళే దగ్గరండి చూసుకుంటారు లేకపోతే ఎవరైనా మేనమామయ మామయ్య వరుసకు చూసుకుంటారు లేదు అంటే అమ్మమ్మ వాళ్ళు కూడా కుట్టిస్తారు అట్లానే మేనమామనే పుట్టింటికలు తీయాలి అనేది ఒక సాంప్రదాయం కూడా ఉంది అంటే అయిననే తొమ్మిది నెల కొందరు తొమ్మిది నెలల కొందరు పన్నెండు నెలలప్పుడు కొందరు మూడు సంవత్సరాల అప్పుడు పుట్టింటికలు అనేది తీపిస్తారు అది కూడా ఏదైనా ఒక గుళ్ళ గానీ లేకపోతే ఏదన్నా ఒక మంచి దయో దేవాలయంంలోగాని అట్లా జరిపిస్తారు మేన మామతోని
అంటే దీంట్లో మేన మామనే ఏమన్నా ఉంటందా అండి
అంటే మేనమామ అంటే ఆ మా ప్రాంతం వాటుకు ఆల్మోస్ట్ అంతా మేనమామలే చూసుకోవాలి అన్నట్టు ఒకటి ఉంటది ఎందుకంటే ఒక ఆడపిల్లకు సపోర్టుగా ఉండేది పుట్టింటి నుంచి అమ్మ నానా తర్ తర్వాత అట్లా అన్న లేకపోతే తమ్ముడు అయిన పిల్ల ఆమె పిల్లలు అంటే ఆ ఆమె పిల్లలు అంటే వాళ్ళ అక్క పిల్లలున్న వాళ్ళ చెల్లె పిల్లలన్న అంటే వాళ్ళ పిల్లలుక్కనే కదా అట్లవి ఆమెకు ఏదైతే వాళ్ళ పిల్లలకు జరిపించాలో తా వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారు వాళ్ళ పిల్లలక్కని అట్లా ఇంకా ఇంకా మీకు ఇంకేమైనా
ఆ ఆండి ఎక్కువ పెళ్ళిలో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళ లాగ చేస్తారు పెళ్ళి అనేది మా మా దగ్గర అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరనే పెళ్లి జరుగుతుంది మీ దగ్గర అండి
అవును మా దగ్గర కూడా అమ్మాయి వాళ్ళ దగ్గరనే కాకపోతే యాదవులు అంటారు కదా గొల్ల వారు అని వాళ్ళకు మాత్రం ఆ అంటే అమ్మాయి వాళ్ళ ఇంటికాకుండా అబ్బాయి వాళ్ళ ఇంటికనే పెళ్ళి అయితది అది ఏ అంటే ఫస్ట్ ఫస్ట్ అమ్మాయి ఎ అంటే ఫస్ట్ కోడలే కానీ సెకండ్ మొదటి కోడలే రెండో కోడలుయినా మూడో కోడలైనా ఏ కోడలు అయినా సరే వాళ్ళ కొడుకు వాళ్ళని అంటే వాళ్ళ కొడుకులకు వాళ్ళ ఇంట్లోనే పెళ్లి చేస్తారు అట్లా
ఇంకా ఏంటిదంటే పెళ్ళి కి ముందు మనం పూ పట్టడం అంటాం కదా ఆ ఇప్పుడు అబ్బాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర జరిగే పెళ్ళిళ్ళల్లా ఏంటిదంటే వాళ్ళకి ప్ర తానమాడు ఆరోజు ఏంటిదంటే వాళ్ళా ఆడపడచు ఉంటారు కదా ఆడపడుచు
అవును
పడుచు వాళ్ళ ఇంటికి పెళ్ళికూతు దిస్లిపిల్లను చేస్తారు అన్నట్టు పెళ్లి పిల్లని చేసి అన్ని చేసిన తర్వాత ఈమె ఏం చే స్తదంటే ఈమెనే తాళి కడుతాది ఫస్ట్
అవును
ఫస్ట్ రోజు ఆడపడుచుతోటి తాళి క ట్టిచుకున్న తర్వాత తెల్లారి మళ్ళీ పెళ్లి జరుగుతాది వాళ్ళ భర్తతో తోనే
అవును మా మా ప్రాంతం వాళ్ళయితే అంటే ఆ మా ప్రాంతం వాళ్ళు ఎట్లా అం అంటే మా ప్రాంతం సైడ్ ఎలా జరుగుతది అం టే అబ్బాయిని ఫస్ట్ వాళ్ళురు నుంచి ఒక రోజు ముందే రాత్రికి ర ప్పిచుకుంటారు అంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగే ఇంట్లో కాకుండా చుట్టుపక్కల ఇం ట్లో వాళ్ళకు కు వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారు అబ్బాయితో పాటు కొందరు కూడా ఇంకా అస్తారు వ ఆయనని రా తయారు చేయడానికని అయితే ఆ ఎట్లాంటే ఫస్ట్ ఆయనను ఆ ఊళ్ళోనుంచి తీసుకొస్తారు అంటే ఎదురు కోళ్ళని అంటే ఆయనను ఒక గ్రామ పంచాయతీ కాడనో లేకపోతే ఊరు మధ్య నుంచి ఆయనను బామార్దులు పెళ్లి కూ పెళ్ పెళ్లి కూతురు వాళ్ళు అన్నదమ్ములు కానీ లేక అన్నదమ్ము లు ఆ వాళ్ళు పోయి పెళ్లి కొడుకుని భుజాల మీద ఏసుకొని వస్తారు తర్వాత ఆయనను రెడీ చేప్పిచ్చి తర్వాత ఆ పెళ్లి మందిరానికి తీసుకొ స్తారు తర్వాత అదే రోజు పెళ్లికొడుకు వాళ్ళ చెల్లి ఆ అ వాళింట ఆడబిడ్డలు ఎవరైతే ఉంటారో ఆమె సగం తాళి కడుతాది తర్వాత కొన్ని పూజలు అయినాంక అబ్బాయి ఉమ్మ్ పుసల్ తాడు కడతాడు అది మెయిను తర్వాత ఇగ వాళ్ళు అరుంధతి నక్ష త్రం అవిఇవి చూ చూపిచుకుంటారు
మాసైడ్ ఆ ఏం చూపెట్టారంండి అంటే ఇప్పుడు భర్త అనేటి ఆయననే తాళిగాడతాడు ఆడపడుచుది ఏందంటే మ్యారేజ్ జ్ నంకతారు అన్నట్టు అప్పుడు మళ్ళీ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు హార తి పట్టుకుంటది ఆమె ఏందంటే వాళ్ళు ఇగ ఆ అంత అయిపోయినాంక ఆమెనే ఆహారతి పట్టుకొని వాళ్ళని తీసుకొని ఎళ్తాది మాసైడ్ ఫస్ట్ తాళి కట్టడ మనేది
అంటే తాళి అంటే దాని తాళి అని అనరు కానీ సగం అంటే తాళి అంటే తాళి అని అనరు పెళ్ళికొడుకే తాళిక డతాడు కానీ అది నార్మల్గా ఏదో ఒక పసుపు రాసి ఒక గంధం చె అక్కన ఏమో వేసి కడతారు అంటే సగం మోడు అన్నట్టు లని కట్పిస్తారు ఆ అదే పూల పండ్లు అంటారు కదా ఎంగేజ్ మింటప్పుడు అట్లా చేపిస్తారు అంటే ఈ అమ్మాయి మా అమ్మాయి అని అంటే పూల్ పనులు పెట్టించుకున్నప్పుడు వాళ్ళు ఆడపడుచుతోనే జరిపించుతారు అంటే సగం భారీ అయిన నట్టు పెళ్లి రోజు న మొత్తం ఇగ మా మే మా ఇంటి కూడలు అన్నట్టు అట్లా పేరు అట్లనే పెళ్ళ అయినంకా ఇంట్లో వెళ్ళేటప్పుడు కొన్ని కార్యక్రమాలు ఉంటాయంటే ఆడపడుచులు తలుపు వేసాడు. కుంటారు వాళ్ళు కొన్ని కట్నా కానుకలు ఇయ్యాలని మళ్ళా పెళ్ళ అయినంకా పెళ్లి కూతురు వాళ్ళ చెల్లె వాళ్ళు మ్ ఇంకా వాళ్ళందరు చెప్పులు దాగి పెడతారు. పెళ్ళయనంకా కాళ్ళు డ్చుండ పెట్టాలంటే బామ్మర్దులు అప్పుడో కట్నం ఇవన్నీ మన సాంప్రదాయ దయల్లో కూడా వస్తాయి అట్లా మీ సైడ్ కూడా ఉంటాయా అండి?
ఆ ఏంటిదంటే పెళ్ళ కొడుకు వచ్చేటప్పుడు అంటే చ్ మా మరదలు అయ్యే వాళ్ళు ఇట్లా మరదలు మరదన్లు అందరూ ఇట్లా అ దగ్గర కట్నం అడుగుతారు అన్నట్టు కట్నం అడిగి తెయిగా తాను తను నిచ్చి కొతడాన్నట్టు
అవునువును ఇంకా తెల్లారి వాళ్ళ బట్టలు కూడా
మటన్ బేడత
అంటే కొన్ని కొన్ని కొన్ని కొన్ని పెండ్లిలలా కొందరు ఆ మాంసం పెడతారు కొందరు మామూలుగా పెట్టుకుంటారండి.
మా సైడు అంటే కూరగాయలతో పెడతారు లేదు రా చికెన్ మటన్ అ
ఆ అన్ మాసయ అంటే మా ప్రాంతం వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయిని తీసుకెళ్ళినాక ఆ తెల్లారి పోషం గుడికి తీసుకెళ్తారు అక్కడ వాళ్ళు పొడు బియ్యంలు ఎక్కువ ఊపించుకున్నట్టు ఇస్తారు త తర్వాత ఇగ అంటే కొన్ని అంటే గుడి చుట్టూ, పోచమ్మ చుట్టూ తీ తీస్తారు వాయు వీళ్ళు మంచి ఉండాలి దంపతులు అని అందరూ ఆశీర్వదిస్తారు ఆ అట్లానే నోట్లా కొంచెం కుడుకనయినాలె లవంగం పెట్టుకొని అది పెళ్లి కూతురు నోట్లో నుంచి పెళ్ళికొడుకు తీసుకోవాలి అనుకున్నట్టు ఒక చిన్న చిన్న సన్నివేశాలు ఉంటాయి. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళి
అదే మారు పెండ్లి అంటారు మారుపే ళ్లి అంట